ఆ చెప్ప ఏం చేస్తున్నారు ఆ వినిపిస్తాంది
ఏంచేయట్లే బుక్స్ ఆర్డర్ పెట్టుకున్నాం అవి ఎట్లా వచ్చినాయని చూస్త బాగుణ్ణు ఆ బావున్నార ఆ తిన్నామండి మీరు
ఆ నేనే తిన్నాను ఇప్పుడే ఇంకా
ఇప్పుడా
ఆ డిమార్ట్ కెళ్ళుంటిమె హాలిడేస్ అని ఊరికి వెళ్ళింటిమి ఇంకా మొన్న వచ్చిన్నానా ఇ ఇక్కడికి అందుకే సరుకులన్ని అయిపోయింటే ఇప్పుడు దివా మద్యానం డిమార్ట్కెలుంటే
ఆ డీమార్ట్ లో బిల్డింగ్ దగ్గరే ఒక రెండు గంటలు బాడ్
ఆ పడుతుంది పడుతుంది ఏమిం మా పిల్లలైతే మా పిల్లలు లాగ ఎస్తారు ఎస్తారు చాలా ఎస్తారు వాళ్ళ బిల్లే ఫుల్గా అవుతుంది ఎంత సేప్పడుతుందో ఎవో కొన్నాతే చక్కని ఏడాసోటా దూరి తీసుకొని రాచ్చు
ఆ
ఆ పిల్లలు ఉంటే పెద్దబిల్లు
నిజంగా అంటే వాళ్ళు కావాలని పిల్లల్కి కావల్సినవి స్టార్టింగ్లోనే పెడతారు
ఆ స్టార్టింగ్లోనే పెడతారు మెయిన్ ఆ పిల్లలకు పోతేనే ఫస్ట్ వాళ్ళ వాళ్ళు తిరుగుతానే వాళ్ళే దానికి ఎసుకొస్తారు డబ్బాకి
వాళ్ళదే ఒక ట్రాలీ పడతది ఉమ్
ఎమ్మే తిన్నావా
ఆ తిన్నం
బుక్స్ వచ్చాయా బుక్స్ వచ్చాయా అంటి
ఆ నార్మల్ నోట్బుక్స్ చదువు
అంటే ఏమే అంటే ఆన్లైన్ లో పెట్టింటివా
ఆన్లైన్లో
అంటే రఫ్ నోట్సా ఏమే
అంటే మామూలుగా మనం చదువుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా నోట్స్ ప్రి పేర్ చేసుకుంటూ ఉంటాం కదా దానికి హ్మ్మ్
అవునులే అంటే ఆన్లైన్ లో మేలనా పెర్థి
అన్ రీజనబుల్ అంటే ఇక్కడ మాకీ మేము ఇంటర్న్షిప్ అని ఒకటచ్చినం ఇది కొత్త ఊరు మాక్ తెలీదా అందుకోసం ఇంగ ఇక్కడెక్కడ మ్ అందుకనే ఆర్డర్ పెట్టినాం.
అవున్ మరీ ఇంకేమే
చెప్పాలా అయినా వీకెండ్లో వీ కెండ్లో పోకూడద్ అసల్ డీ మార్ట్స్ కి
అదే అదే
వీకెండ్లో ఎక్కు మంది ఉంటారు.
అవునవును అహ ఇంగ పిల్లలు మా వోల్ స్కూల్కెళ్తారు గదా వాళ్ళన్ వదిలేసి వెళ్ళిన అట్లా కష్టమే మది నన్ వదిలేస్ ఎళ్ళి పోయినారు మీరు అని జెప్పి అదే మళ్ళీ కష్టమే ఆ ఉన్నప్పుడే పోవాల వాళ్ళక్ నచ్చినట్టే తీస్కోవాలంతే ఇగ మామూలే పిల్లల్ కొంచెం పెద్దోళ్లయ్యే వరకు అంతే
మ్
మ్
ఇంకా ఇన్ ఇంకా చెప్పాలి
ఆ సాటర్డే కదా ఈరోజు రేప్ సాయం అదే అదేలే అవున్లే ఇయాల స్పెషల్ ఏం ఉండదు సాటర్డే కదా హా
స్పెషలేం ఉండద్ రేపు
ఎక్కడికెళ్ళేదా హాలిడేస్లో
అంటే మాక్ హాల్డేస్ ఏం లేవు ఇప్పుడు ఎన్ టెన్ ఏ హాల్డేస్ లేవు.
బాగుంది అవున్ ఇంకా స్కూల్ వర్కే
అంతే స్కూల్ వర్కే ఇంటర్ ఇంటర్ కూడా ఇయ్యరు.
అవున్ అవున్లే ఇంటర్ ఇంటర్ ఇస్తారు కొన్ రోజలు ఇస్తార్లే ఇస్తార్లే ఇంటర్
టెన్ డేస్ అట్లా ఇస్తారంతే ఆ అప్పుడు నార్మల్గా ఆ సమ్మర్ హాల్డేస్ ఉండేవి ఇప్పుడు లేవస ల మ్ ఇప్పుడు ఇంటర్ పిల్లల్ని పా పం అసల్ రుద్ది రుద్ది రు
అవ్ అబ్బ మమ్మల్నే అప్పుడు రుబ్బుతా రుద్దుతాంటే ఇంకిప్పుడు రుద్దరా మళ్ళా అయినా ఇప్పుడు మాక్ గానీ ఎన్ని మార్స్ వచ్చినా థౌసండ్కి నైన్ హండ్రెడ్ వచ్చినా
అవును నైన్ హండ్రెడేన అప్పట్లో ఎయి ట్ హండ్రెడ్ వచ్చినా గ్రేటే
ఆ అట్లా మరీ అప్పుడు సెవెన్ థర్టీ అట్లొచ్చిన గని ఆమె బాగొచ్చినయి మార్క్స్ అంటాంటి. ఇప్పుడు నైన్ హండ్రెడ్, నైన్ ఫిఫ్టీ వచ్చినా కాని ఏం మార్క్స్ లే అన్నట్
ఏ మార్క్ ఆ నైన్ హండ్రెడ్కి నైన్ చి థౌజండ్కి నైన్ ఎయి టీ అట్ల అట్ల ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు.
అదే అదే ఇప్పుడిగ టెన్త్ అట్ల అయిపోయింది ఇంటర్ అట్లా అయిపోయిందబ్బా. టెన్త్ క్లాస్ కానీ పిల్లలకి సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైన్టీ అబవ్
అవును మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి ఫైవ్ సిక్స్టీవో ఎంతో దానిక్ గుడా ఒక పెద్ద ఫీల్ అయి
అవునా చూడు పిల్లలు అట్ట అయిపోయిన్నారు
ఫైవ్ సెవెంటీ సెవెన్ ఫైవ్ సెవెన్ హలో
హలో
ఆ చెప్పండి
అదే అదే అవును అప్పుడు మాకి ఫోర్ హండ్రెడ్ వస్తేనే మాకు ఫోర్ హండ్రెడ్ వస్తున్నాయని ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతా అంటమో
మేమైతే అసలు టెన్త్ ఎగ్జామ్స్ రాయలే
అవునా ఏమీ అట్లా
క అప్పుడు కరోనా లా
అవును డైరెక్ట్ మార్చేసేసినారేమో కదా
ఉమ్ మార్క్స్ వేసేసిన అవును అసలు ఉమ్ టెన్త్ ఒక్కటీ రాయలే
అవునడి అదే అదేలావుండి అప్పుడు కరోనా టైం కదా టెన్త్ వాళ్ళకి మార్క్స్ చేసేస అందరినీ పాస్ చేసేసినట్లే కదా
అంటే ఫస్ట్ మార్క్స ఏమి ఏమన్నారు దాని తర్వాత మళ్ళీ మార్క్స్ ఇచ్చేసినారు సార్టిఫికేట్ ఉమ్మ్
ఆ అ కుఖషాల అన్నం పెట్టలా ఆ మా పిల్లోడు ఆడుకునేకపోయినారా వచ్చినడు ఒక స్నాక్స్ అనే తెచ్చుకున్నారా ఇంకా అంతే అవుంటేయ్ ఇంకా ఆ రోజ అంతా అన్నం తిన్నారు ఇంకా
ఉ
అవే తింటూనే ఉంటారు అవే తింటానే ఉంటాయి పిచ్చి తింలన్నీ
పిల్లలు అంతే ఆ ఇప్పుడెలా తినేది మళ్ళీ మళ్ళీ తినరు కదా
అదే అదే మీకు నిన్న ఫోన్ చేసిందే ఒకమా వాళ్ళ కూతురు కన్నా అంతే ఆ పాపగా న అంతేనబ్బా తింటనే ఉంటుంది తింటనే ఉంటుంది తింటూనే ఉంటుంది అండి తిండులు అనిను
ఇప్పుడే తింటారు పెద్దయితే తిను తిను
అదే అదేలే ఇప్పుడే కదా మెయిన్ పిల్లలు హైట్ కావాలంటే ఇప్పుడే మంచి కూరగాయల్లు అని తినల్లా ఆ ఇప్పుడు ఇప్పుడు తిన తినత్త సరే కన్నా ఆడుకనే పోయిందయా చిమాలంతకి ఇప్పుడె ఫోన్ హోలీడే ఈరోజు రేపు అంటే పిల్లలు
అ ఇంకా మండే నుండి ఇంకా పాపం పిల్లలందరూ
ఆ
మండే నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు కదా అందరూ
తన్ని ఏం చేస్తారు అవును ఈ రోజు కూడా ఎంతకామిడి వచ్చింద అని ఫీల్ అయిపో దంటే
ఉహు
ఈ పాప కి హాలడేస్ వస్తే చాలే బాగా పట్నాం గానీ వీడితో
ఆహ్ అమ్మ
మ్ ఇంకేంమా మీ ఆ ఏం లేద్లే
అహ్హ్హ్ మీ మీ సైడ్ పండగ లేదు బా చేస్తారు
మా సైడ మన్ సంక్రాంతి బా చేస్తారు.
సంక్రాంతియా మ్ అవును మూడు రోజులు ఉంటది మా సైడు ముగ్గులు వేస్తారు. కాని దసరా బాగా చేస్తారు.
దసరా బాగా చేస్తారా మాదేం లేదు దసరా అంటే చేసుకొని తినడం ఉండడము. కొన్ని ఊర్ల అయితే పేడట అని తెలుసా?
ఆ అటు సైడ్ ఇటు సైడ్ లాగుతా ఉంటారు
అలాగదు స్వామిలు ఎత్కొబోద్ తను ఇవి కుందేలతో కుందేలుని ఇసిరి దానిని పట్టుకుంటారు. అట్లా మా కళ్ళు అట్లనే ఏంది లాగేది ఏంది లేదు కాని కుందేళ్లతో ఆడుకుంటారు మా మా సైడ్
ఆ
ఆ అదేగాని కొన్ని సర్లే లేయితే ఏం లేదు చేసుకుని తినడం ఉండడం అంతే.
ఉ
ఏం బా సైడ్ దసరా ఏమి లేదు అవునా మా సైడ్ ఏమి లేదు అసలు దసరా అంటే వేస్టు
అవునా సంక్రాంతి అంటే ఇంగ మెము ఆ ఆ
ఇది ఏకాదశి
అ
ఏకదశి పండగ్గాని మా సైడ్
ఆ ముక్కోటి ఏకాదశి ఫస్ట్ ఏకాదశియా
ఆ ఫస్ట్ ఏకాదశి అప్పుడు మాకి ఊర్లో పరిచ జరుగుతుంది బాగా
మ్ మేము దాంట్ ఒక స్వీట్ చేసుకుంటాం పాప్కార్న్ ఉంటంది కదా దా పాప్కాన్ పాప్కాన్తో లడ్లు చేసుకుంటాం.
ఆ లడ్లు చేస్తారా లడ్లు గాని చేస్తారా సమోసా తెలుసు చేస్తారా పాపకార్న్
అంటే ఇప్పుడు అది పానకం పడతారు కదా బెల్లంతో పాప్కన్ అ పాప్ పకాన్ చేసుకొని ఆ పాకంలో పాపకన్ అంత వేసి దాన్ని లడ్ లాగ చేసి తిం
అవునా అవునులా అవునులే అదే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క గంతే మేమైతే ఇది పెడతాము బేళ బసరి బేళ పెడతాము. ఆ పెసర బేళ్లు పానకం మ్మ్ లడ్లులే మీని
మేము అవి శివరాత్రికి దానికి అట్లా చేస్తాం ఆ పండుగలు చేస్తాం అట్లా
మీద్ దగ్గరేనా లాంగా
ఎక్క ఎక్కడ నుండి మేము ఇప్పుడు ఉండేది ఏ దగ్గరే
దగ్గరేనా ఆ అయినా మేము ఎప్పుడు ఇంటిేదు
హ్మ్ ప్రజెంట్ మేము చదువుకుంటా ఉండేది అడా
అవునువును అదే తగ్గరయినా కానీ ఆ స్వీట్ ఏదో మేము ఎప్పుడు వినింలేదు ఆ స్వీట్ కి అదే దగ్గరైనా మేము అట్లా స్వీట్ ఎప్పుడు వినింలేదు అంట్
అవునా హ్మ్
అదేలే
అ
ఉ ఇంకే హలో ఉన్నాను ఉన్నన్లే అదే ఇంకేమే
ఇంకా చెప్పాలే
తిన్నావు
మేం పప్పన్నం
పప్పునమా ఏ అవును ఆ ఇంట్లో లేవా నువ్వు
హాస్టల్లో ఉన్నాం
అవునా ఒక కర్రీ ఎస్తారాంతేనా
కర్రీ ఎస్తారు క్యారెట్ ఫ్రై
అవును జస్ట్ ఫ్రై ఏమైనా ఫ్రై ఐటమ్స్ ఆ అవునులే ఏదోలే అంటే తిని బతికేయాలి అంతే దానిలో ఉ
ఏదోటి
అదే అదే ఎక్కడికి ఎళ్ళలేదా బయటికి హాలిడే కదా
ఎక్కడికి వెళ్ళలేదు చదువుకుంటా ఉంటాం అంతే
హ్మ్ ఎక్కడికి ఎల్తార్లే
ఆ ఇక్కడంతా కాస్ట్లీ కాస్ట్లీ ఇప్పుడ్కి మేము ప్రజెంట్ ఉండేదంతా
ఔను షాపింగ్ అంతా ఏమన్నా రీజనబుల్ షాపింగ్ అంతా కాస్ట్ ఏనా
ఇప్పుడు పోనాము అం అంటే బై వన్ గెట్ టూ ఆఫర్స్ ఉండే అప్పుడు అప్పుడు
అయినా ఇప్పుడు ఇగ ఆన్లైన్లోనే అన్ని బాగా తక్కువ వస్తున్నాయి కదా ఎక్కువ ఆన్లైన్ ఆన్లైనే ప్రిపేర్ చెత్తన్నారులే
అ
ఆ ఆ అదే అ
హలో
హలో ఆ విన్పిస్తాదిలే ఆహా ఇంకేమే ఆ పప్పునం తిన్నావా నేను చూడసలు కుర్ చేసింటి ఇది వేసుకొని ఊరగాయ పెట్టింటిమి చూడే కాలు చోడకాలు జంపగా ఉంటాయి చిన్నగా జన్నాస
మేము మొట్టక్కయ అట వచ్చి మొటిక ఆ
అదే మేము చూడక వెళ్ళదు
ఆ
కర్రీ చేసింటే ఊరగాయని ఊరగాయ వేస్తుంది నాన్న ఊరగాయ బాగా ఫ్రెష్ ఊరగాయ
ఆ ఆవకాయ ఉర